నమస్కారం అండి చెప్పండి
ఆ నమస్కారం అండి ఎలా ఉన్నారండి
బావున్నా మీరు ఎలా ఉన్నారు.
ఆ బావున్నామండి. ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఖాళీగా ఉన్నాము.
ఆ మేం కాలినే అండి. మనం ఇప్పుడు భారతదేశంలో ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడదామండి. హలో హలో హలో
చెప్పనా అండి వినిపిస్తోంది, వినిపిస్తోంది.
ఆ హలో చెప్పండి.
ఆ అండి ఈరోజు మనము ఒక ఆ మన భారతదేశంలో జరుపుకునే పండుగల గురించి మాట్లాడుకుందామా అండి.
ఆ ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడుకుందామండి.
యవునండి.
ఆ ఫస్ట్ అచ్చి సంక్రాంతి అండి. అది మూడు రోజుల పండుగ అండి, అతిపెద్ద పండుగా. అది జనవరి నెలలో జరుపుకుంటారు. రైతులు పన్ పంటను కోసే టైం లో ఆ కరెక్ట్ గా ఆ పండుగ అనేది వస్తుందండి.
అవునండి అది రైతుల్కి చానా మంచి పండుగ అండి దిగుబడి బాగొస్తాది పంటలు పండించి రై తులు చాలా సంతోషంగా శుభంగా ఉంటారండి ఆ పండుగలో
ఆ అది వచ్చేసి మూడు రోజుల్ పండుగ అండి ఫస్ట్ రోజు భోగి, సెకండ్ రోజు మకర సంక్రాంతి, థార్డ్ రోజు కనుమ అండి. ఆ పండుగకి ముగ్గులు, గంగి రెద్దులు, హరిదాసులు ఇవన్నీ చేసుకుంటామండి ముగ్గులు ముగ్గులు పోటీలు జరుగుతా యి గంగిరెద్దుల్లో ఆ గంగిరెద్దులు వస్తారు. అత్ ఆ తీసుకొని హరిదాసులు వస్తారు.
అవునండి.
ఈ పండుగ ఎప్పుడొస్తుందంటే మనం ఏ ఎప్పుడైతే ధాన్యం ని కోస్తామో వరి పం టని అప్పుడు వస్తుందండి సంక్రాంతి పండుగ.
అవునండి అదే కాకుండా అదే కాకుండా అండి ఇది చూడండి భోగి పండుగ రోజు మనం భోగి పండుగ ఎందుకు సెలబ్రేట్ చేస్ కుంటాము అంటే మనము ఇప్పుడు మన మన జీవి తంలో ఏమైనా చెత్త చెదారం, మన జీవితంలో ఏమైనా నెగిటివిటీ ఉంటే అందులో ఒ అది భోగి మంటల్లో వేసి ఆ అది పాజిటివిటీకి కోసం చెస్కుంటామండి.
ప్లాస్టిక్ ని వాటినందరినీ భోగి మంటల్లో ఏసేస్తామండి.
అవునవునండి మన జీవితం మొదటిగా కొనసాగిస్తామండి. కొత్తగా
ఆ భోగి రోజు మనం పుల్లగమ్ అవన్నీ చేసుకొని తింటామండి. ఆ రోజు స్పెషాలిటీ అది.
అవునండి.
ఆ ఇంకా మకర సంక్రాంతి రోజు వచ్చేసి పిండి వంటలు ఓలిక్ ఇంకా చిత్రాన్నం, పప్పు, రసం ఇవన్నీ చేస్ కొని తింటామండి మీరు ఎలా చేసుకుంటారండి.
మేము కూడా ఆ మేమైతే ఆ భోగి రోజు భోగి మంటలు వేసుకొని మేము ఆ రోజు దో స వేసుకుంటామండి. దోస వేసుకొని తర్వాత వాటి పైన అది ఎంత వేసుకొని క ఉల్లగడ్డ అవంతా వేసుకొని చేస్ కుంటామండి తర్వాత సంక్రాంతి రోజు వచ్చేసరికి మేము నాన్ వెజ్ చేసేసుకుంటామండి
ఆ కనుమ రోజు నాన్ వెజ్ చేస్
అవునా అండి మీ సైడ్ అట్లనా మా సైడ్ అట్టేం కాదండి
ఆ మీ సైడ్ ఎలా అండి
సైట్ మేము పండుగ ఆఫ్టర్నూన్ వరకు వెజ్ అండి తర్వాత నాన్ వెజ్ అండి
ఆ మేమైతే పొద్దునేనే తేచేసుకుంటామండి మటన్ చికెన్ ఫిష్ ఇవన్నీ తింటారండి మ
అవునా అండి ఆ మేమైతే బాగా అన్ అ ఆ రొయ్యలు పీతలు అంటూ అటుండి అవన్నీ చేసుకుంటాము
ఓకే ఆ ఈ సెకండ్ ముఖ్యమైన పండుగ వచ్చేసి ఉగాది అండి అది తెలుగు మ సంవత్సర లో చేసుకుంటాము ఆ చైత్ర మాసంలో జరుపు కుంటామండి అది మనం
అవునండి అవునండి మేము కూడా అంతే అండి
ఆ మీరు ఎలా చేసుకుంటారండి ఉగాది
ఆ మేము ఉగాది మేమైతే ఆ మా ఊర్లో బాగా చేస్తారండి ఎట్లా అంటే అవే మీ బండిలుంటాయి ఎద్దులు
ఆ
టిని బాగా గంగ ఊరేగిస్తారండి తర్వాత మేము ఆ పండుగని ముఖ్యమైన పండుగలాగా భావిస్తామండి కొత్త సంవత్స సంవత్సరం ఆ పండుగ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది
ఆ ఇంకా ఉగాది ఉగాదికి స్పెషాలిటీ ఏమంటే అండి ఉగాది పచ్చడండి ఆరు రుచులు కలిపి పచ్చడి చేస్తారు కారం ఉప్పు చేదు అవంతా వేసి చేస్తారండి అది మనకి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాయి ఇస్ ఇస్ ఇచ్చేలాగా కలుపుతామండి అందులో అది స్పెషాలిటీ అండి ఉగాది పండక్కి
మీరు అది ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారండి
ఉగాది అంటే పండుగ రోజు బాగా చేసుకుంటామండి మేము
అవునండి
పండుగ రోజు ఒకటే అండి మేము బాగా చేసుకుేది మీరెన్ని రోజులండి
మేము రెండు రోజులు చేసుకుంటామండి
ఆ మొదెట్ రోజా లేక మసట్
మొదటి రోజు మేము నార్మల్ గా ఇది టెంకాయ అంతా కొట్టి మళ్ళీ తర్వాత రోజు మా ఊర్లో గంగిరెద్దులు అవన్నీ ఊరేగిస్తారండి తర్వాత నాన్ వెెజ్ తీసుకొని బంధువులందరినీ ఇంటికి ఆ పిలుస్తామండి
ఓకే
ఆ మీ ఊర్లో ఇంతేనా అండి
ఆ మా ఊర్లో అంతే అండి ఏమ మేం పండుగ రోజు పిండి వంటలు అన్ని చేస్కొన్ తింటామండి. సా సాయంత్రం మా ఊర్లో కొండ ఉందండి అక్కదేవ్ అక్క దేవతలన్ జెప్పి అక్కడికెళ్తామండి మేము ఆ బంధువులందర్నీ పిలుస్ స్తాము అక్కడికే అక్కడికెళ్ళి కొండెక్కుతారండి అక్కడ అక్క దేవతల్ పైనున్నారు. అ అక్కడ బాగా జాతరలాగా జరుగుతాదండి. బండ్లన్ కడ్తారు. బండ్లల్లో నీళ్ళు, మజ్జిగి అన్ని పెట్టుకుంటారు.
ఆ
ఆ మళ్ళీ మరుసట్ రోజు చికెన్, మటన్ అండి ఆ పొట్లీ అవన్నీ కోస్తారండి.
అవునా
ఆ అప్పుడు బంధువులందర్నీ పిలుస్తాము.
హ్ ఇంకా మేమింక దసరా సెలబ్రేట్ చేసుకుంటామండి తొమ్మిది రోజుల్ పండుగ అది మాకి ఒకో రోజు ఒకో దేవతలాగా చేస్కుంటామండి. దుర్గమ్మతల్లి తర్వాత అట్లా అండి. అక్కమ్మ గారు దు దుర్గమ్మ
ఆ
లన్ చెప్పి ఒక రోజు ఒక దేవుడికి పూజిస్తామండి మేము
ఆ ఇంకా శ్రీరామనవమి గుడ బాగా చేస్కుంటారండి అది రాముడు జన్మించిన దాన్ అని చెప్పుకోని బాగా చేస్
అవునవునండి అందు ఆ రోజు ఆ స్పెషల్గా పాను
ఆ ఆ పానుకం అనేది ఒకచోట చే ఆ గుడి దగ్గర అంత చేసి అక్కడ అం అది అన్నదానంగా అందర్కి పంచుతారండి. అన్నదానాల్ చేస్తార్ అక్కడ రాముడు గుడి దగ్గర
అవునండి.
ఆ ఇంకా ఏ పండుగలండి వినాయక చవితి బాగా జరుపుకుంటారా మీరు?
అవునండి వినాయక చవితి మేము పద్మూడ్ రోజులు జరుపుకుంటామండి.
ఆ వినాయకుడ్ని ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తరండి
మేము పద్మూడవ రోజుకి నిమజ్జనం చేస్తామండి. మీరు?
ఆ
ఫ ఫస్ట్ మూడు రోజులు త మూడు రోజులు దీపం అలానే పెట్టాలి కదండ అండి.
ఆ ఆ ఫస్ట్ మూడ్ రోజులు దీపం అలానే పెట్టాలీ అక్కడ ప్రసాదాల్ చేయాల అక్కడే ఉండాలండి దీపం ఆరిపోకుండా చూస్కోవాలి
అవునండి.
చాలా బాగుంటుందండి నిమజ్జనం చేసినప్పుడు రంగులన్నీ పూస్కుంటారు. ఆ ఆ బాగా ఎంజాయ్ చేయచ్చండి.
అవునవునండి.
ఇంకా ద దీపావళి ఎలా చేసుకుంటారండి?
దీపావళి మంచి అద్భుతంగా చేసుకుంటామండి. అది రావణాసున్నీ కాల్చే అన్ చెప్పి దీపావళి చేసుకుంటాం కదండండి. ఆ రోజు ఖచ్చితంగా మేము టపాచుల్ పేలుస్తామండి.
ఆ... ఆ మేమంతే అండి పొద్దున్నే అం పిండి వంటలు అవన్నీ చేస్కోని తింటామండి మళ్ళీ సాయంత్రం అయితనే దీపాల్ వెలిగిస్తామండి. దీపాలు వెలుగిచ్చి పటాసులు పేలుస్తాము.
మీరేం పిండి పిండి వంటలు చేస్కుంటారండి.
మజ్జికాయలు, అత్తరసలు, చెక్కిలాలు, నిప్పట్లు ఇట్లాంటివన్నీ చేస్కుంటామండి. ఇది దీపావళికి మేము ఆ మీర్ చేస్కోరా అండి
మేము అవంతా చేసుకోమండి, మేము డైరెక్ట్ చికెను మటను చేసేసుకుంటామండి అతరాసలు అవన్నీ ఇంకా ఎలా చేస్తారండి మీరు?
అత్తరాసలు అంటే ఫస్ట్ దాన్ని పిండిని కలిపు పెట్టుకోవాలండి. ఆ పిండిని బెల్లం ము ఆ బియ్యప్పిండి అవంతా ఆడిచుకొని పాకం పట్టుకో దాన్ని పాకం. లాగా చేసుకోవాలండి ఫస్టు
అవునండి.
ఆ బెల్లంని పాకం పట్టుకొని ద అందులో పిండిలో కలిపి బాగా అంత మిక్స్ అయ్యేలాగా చేస్ సి అవి పేపర్ తీసుకొని రౌండ్ గా రౌండ్ షేప్ లో వేసి, ఆయిల్ హీట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వ త అందులో వేయాలండి, చానా బాగుంటాయండి టేస్ట్ ట్రై చేయండి.
ఆ అండి, ఇంకా ఏం వంటలు చేసుకుంటారండి మీరు? అత్తరాసాలు ఇవి కాకుండా
ఆ పిండి వంటలం టే అంతే అండి ఇంకా ఓలిగి ఓలిగి ఆ ఓలిగా పాయసము త్రాన్నం, పప్పు రసము అవన్నీ చేసుకుంటామండి
అవునండి చాన మంచిగ ఉంటాది కదండండి పండుగలుప్పుడు ఇంకా మేము కృష్ణ జన్మాష్టమి అవి కూడా చేసుకుంటామండి.
ఆ ఆ కృష్ణాష్టమి కూడా బాగా జరుపుకుంటారండి, ఈ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కృష్ణులాగా వేషం వేసి బాగా ఆ చూడ ముచ్చటగా ఉంటారండి వాళ్ళు
ఇంకా అవి కృష్ణుడికి ఆ రోజు కృష్ణుడు దొంగలు వెన్నని దొంగలి చినాడు అని చెప్పేసి అదంతా చేస్తారు కదండి చిన్న పిల్లలతో అలా చేపిస్తాం మనము
ఆ ఆ
ఇంకా ఇంకా ఏమేం పండుగలు చేసుకుంటారండి మీరు దసరా, ఉగాది ఆ చెప్ పనండి, అవునండి ఎలా చేస్తారండి మీరు ఆ పండుగ?
ఆ మహాశివరాత్రి రోజు మా ఊర్లో ఒక గుడి ఉందండి. మేము అక్కడికి ఎళ్తామం అండి అక్కడ బాగా జరుగుతాది అంటే శివుడిని బాగా అలంకరిస్తారు, అభిషేకాలు చేస్తారు. ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారండి, నైట్ అంతా అక్కడే జాగారం చేస్తారండి.
అవునా అండి.
గ్గరే జాగారం చేస్తారు, అక్కడ అన్నదానాలు పెడుతుంటారు. చాలా మంది, ఆ అట్లా అండి దీపాలు పెడుతుంటారు.
అవునవునండి, ఆ రోజు ఏం పిండి వంటలు చేస్తారండి మీరు?
ఓలిగి అవన్నీ చేసుకుంటామండి. ఓలిగి పాయసం, కుడాళు
ఉమ్ ఆ రోజు మీరు శివుడి గుడికెళ్తారా అండి శివరాత్రి రోజు?
ఆ అండి సరే అండి బాయ్.
ఆ ఒక్క నిమ్ సరే అండి.
ఆ బాయండి
ఆ బాయ్ బాయ్